హలో అక్క
ఆ
ఏం చేస్తా
ఏం చేస్తునవ్
ఏం లే ఇడ బయట కుకున్నాం
ఆహా నేను షాపు పోతున్నా
ఎందుకు
తే ఏం దేవాలా అడుగు
ఏం దేవాలే రసగుల్లాను క్రీమ్ బన్
రసగుల్లాను క్రీమ్ బన్ను వత్తాయా సరిపోతాయా పైసలు
హె అది ఐదు రూపాయలు ఇది ఐదు రూపా
అహ
నేను చేతన్నావ్ వంట చేసినవా
ఆ అన్నం పొయ్యి మీద పెట్టినా అత్తమ్మా రసగుల్లాను క్రీమ్ బన్
ఏం కూర వండినావ్
ఆ కూర ఏం లేదు
ఉదయం వండిళ్ళు మరి
ఎమ్మా చూద్దా
తెంచు కట తలకాయను బ్రెయిన్ హార్ట్ ఇవన్నీ వండి పెట్టన
అండిపెట్టాలా నేనేం అంట్లాయా అవే అగ్గి వి మనుషులేయా
ఆ మనసులే
ఏ అసంటివి మాట్లాడకు
ఆ
అద్దు మనం అనుకోవద్దు అట్లా
కరెక్టే
తిన్నావా రా ఏం కూరా
తిన్లే ఇంకా తినాలి చికెన్ వండింది
ఏంటిది
చికెన్ చికెన్ వండిం
ఓహో చికెనే హ్మ్ అ చెల్లనే అవు ఆ చెల్లె ఆ చెల్లె ఐషు చెల్లె ఆ పోలే చె చెప్పురా
ఎం చేట్టానావ్ అక్క
ఆ వింటానా
అటువెనావ్
షాప్ కచ్చినా తీసుకున్నా వస్తున్నా హ అల్లరల్లారి వినపడుతుంది
చిన్ను
ఆ మా చిన్నునే మా చిన్ననే అల్లరి వేసేది బాగా ఆల్లరు చేస్తే ఎట్లను ఏమో అసలు పిల్లలు ఏమ
రేపటి నుంచి పోతారు కదా స్కూల్ కి
ఆ పోవాలిగా ఆ మండే పోతాడు. అపటిదాక ఎట్ల భరించుడో ఇగ
బరించు
ఆ ఇల్లంతా ఆగమాగం ఉన్నది. ఎప్పుడు సర్దుడు కావాలి ఏం కథ
ముగ్గురు కుకొని సదురిల్లిగా
ఇల్లు సర్దడానికి ముగ్గురు కావల్నా
మరిొ ఒకదానివే చేసుకుంటావ చేయమనురదు ఉన్నారుగా
ఆ సదుర్త బట్టలు మత నం సేత
ఆ
బట్టలు చదిరాలి. బెడ్ నిండా బట్టలు ఉన్నాయి.
అవును
సదుర్థాన
సదురు
మీ మమ్మీ లైనింగులు తెచ్చుకున్నద ఏమన్నా గుట్టేటి హమ్
తేలే ఇగ నువ్వు దేక అన్నావ్ కదా
హ నేను తేచ్చ ఎత్తదియి. తెచ్చ ఎత్త డబ్బులు అయితే ఇయ్యమను. కుట్టినాక నయినా ఉంటే కుట్టక ముందయినా
ఆ ఇయ్యమంట
ఇత్తే నాకు ఒక రెండువేలు కావాలి. రెండు వేలు అప్పుఉన్న
అ
పెంచి ఎల్ ఐ సి కట్టాలె.
ఇంకా కట్టలే
ఎ హే ఎక్కడ కట్టినా ఈషో ఆరు వేల రూపాయలు ఎట్లా దొరకాలి ఎప్పుడు షీట్టీలన్నీ ఎళ్లా తీసుకుంటే
ఆరువెలా
మరి అ
ఇద్దరీయా ఆ ముగ్గురియా
ఏంటి ఒక్కదాందే
అ
ఓకదాందే కట్టుడు వీళ్లకు ఎల్ఐసి లేందుకు చేర్పించిన నేను వీళ్ళ కూడా జరిపితే అయిపోవు గాని ఎల్లటట్లు లేవు అని మళ్ళీ అట్లా ఆలోచిస్తాన ఈటికే నాకు పాణం పోతాంది చిరి ఐదువేలన్నా చెయ్యాలి కొంచెం ముందుకు పోయినాక కొంచెం రెండు మూడు సంవత్సరాలకయినా
అప్పికలేదా ఇప్పుడు
లేదు సరే ఐదువేలన్నా చేయిద్దా ఎట్లనేనా
ఉ
బావ ప్రతిదానికి వద్దంటడు
అట్టంటాడని ముందు వరకు వరకుక్కడ
ఉండాలే
హమ్
వద్దంటే ఎట్లా ఎళ్తది తర్వాత ఫ్యూచర్ లో
అదే
అదొకటి ఇదొకటి చిట్టీలు ఉ
ఒకదానికైనా అవసరమే
తింటే కూసోన్ తింటే ఏవైనా ఓడ్తనే ఉంటాయి అచినయ్ అచ్చినట్టు ఏమన్నా చిట్టీలు కట్టుకుంటున్నే ఏమన్నా పైసలు ఉంటేయి
ఆ
హమ్
ఏం చేత్తాలు మరి వాళ్ళు
ఒకరు టీవీ చూస్తారు ఒకరు బయట కూర్చున్నారు
అ
ఇక ఒకరు బయటనే కూర్చున్నారు
వచ్చిండా బావ
ఉ
లేడ బావా
ఏమ్మో ఫోన్చేయాల మనిషి జాడలేడు పత్తలేడు
ఆహా
ఏడున్నాడో ఏం కథో
చెప్పు ఇంకా
ఆయన లివరు డొనేట్ డొనేట్ చేసే వాళ్ల గురించి వెతుకుతారు ఎవళెందుకు ఇస్తారు
కొంచెం సెట్టయిండ అక్క మరి
లేదు లివరు ఎవరన్న డోనేట్ చేస్తే బర్తాడట
అవునా
ఎవరెందుకు డోనెట్ చెత్తరు వాళ్ళొల్లు అయితే చేసుకుంటది అల్లోళ్ళే ఎవలన్న చేయలే
ఆయన కొంచెం సెట్ అవుతాడు అంటే ఎవరైనా చెత్తరు
ఎవరైనా ఎట్లా చేస్తారు
వాళ్ళు ఇంట్లోళ్ళే
ఇంట్లోలయినా కష్టమే అంత ప్రేమగా ఉండేటోళ్ళు ఎవరినో బిడ్డే ఇచ్చుకోవలే ఇచ్చుకుంటే
ఇప్పుడు ఆమె ఇచ్చుకుంటే ఆమె సిక్ అయితే ఆమెను ఎవలు చుసుకుంట్ ఆమె చిన్న
అదే కదా ఆ ఇప్పుడు అందరు ఆలోచించేది కూడా అదే కదా
అదే
ఏమో ఏం చేస్తరో పస్కాలు బాగున్నాయట ఆయనకు
ఆ సెట్ అయితాడట్నా మరి ఏమన్నా
లివర్ ఇచ్చినా గాని పసుకాలు బాగున్నాయట
అవి తగ్గవ ఇగ
ఏమ్మో ఇగ ట్రీట్మెంట్ అవి ఇస్తరు
మ్
చెప్పలేమన్నడట డాక్టర్
ఒక్కతె ఉన్నదాట్నా ఇగ
ఆయన లేడా ప్ర
వీళ్ళిద్దరోచ్చిళ్ళ
ఎవలిద్దారు ఒక్కడే
వాళ్ళ కొడుకు కూడా పోఇండు ప్ర ప్రనితో
పోలేదు పోలేదు ఆహా ఆయన పోఇండ పెద్దయన పోఇండ అయితే పెద్దైనే పొఇండంటే ఉన్నాడు ఆన్నే
అచ్చిన్ ఇంతముందే కనవడ్
ఆ అయితే వచ్చిండు కావచ్చు మ్ రావచ్చు అయితే కావచ్చు మరి నేను కూడా చూలేసరిగ
మా అమ్మ అన్నది నాతోని చెప్
ఆ
మ అమ్మి అన్నది నాతోని నిన్న
ఆహా ఏం చేతం మరి ముందే జాగ్రత్త పడితె ఇదంతా ఉంటద
వాళ్ళ తం వాళ్ళ బామ్మర్ది పెళ్ళి ఉన్నదాట కదా ఇరవైకి
మ్ ఇగ పెళ్ళికి పోతాడు లేశి
లేచి పోకపోయినా కాని క్యాన్సిల్ చేత్తరో మరి ఈయన ఎట్లుంటడని
ఆ
క్యాన్సల్ చేత్తరట వాళ్ళు
పెళ్ల
ఉ
అవునా ఏమో ఇగ మనకు తెలీదు క్యాన్సర్ విషయం ఇచ్చట
వర్షం పడేటట్టు ఉన్నది గాలి వత్తంది
ఆ
వర్షం పడేటట్టు ఉన్నది గాలి వత్తంది
అ పడితే మంచిగుండు ఏంది గోస ఏంది ఉడక
ది
ఉడక బోత నా గోడల్ దడుప్ తే కోసేపు నీళ్ళే పట్టుడు అయితలేదు
నేను
ఇంకా పనిచేయ్ ఇంకా పని చేసుకున్న సరికి నాకు చేత అయితలేదు అసలు
అళ్లా కొంచెం ఆడుకోమ్మని అంటే పైపు ఇత్తే వాళ్ళే పేడతారు
ఆ ఒక పట్టుడా కనీసం అనలో పోయింది ఇంతవరకు పప్పి ఒక్కసారి అడుగు
ఆ
అసలు ఇంతవరకు పోలేదు చూడలేదు
ఆ లోపల ఎట్లున్నాదొ మోన్నా చూసిందా
పోలేదు అంటలేనా
వట్టిదా కాంచే
పోలే ఇల్లు కట్టు ఇల్లు కడుతంది లొల్లి చేసింది అది
అ
కానీ అళ్ళు అడుగు పెట్టాలే ఎంతవరకు
మొత్తాం కంప్లీట్ అయినంక
ఆ కంప్లీట్ అయనంక పోతది ఆట మొదటి మొదటి ఆడుగు వేస్తది ఓ
డ్రెస్ సర్ప్రైజ్ ఇత్తది లే అక్క
ఆ సర్ప్రైజ్ ఇత్తం మేము
అప్పటిదాకా పోనీయ కుండి
ఆ
నాకు సపేరేట్ రుమ్
సపరేట్ రూమ్ చేసినాం ఆల్రెడీ
ఆమెతో ఎవ్వరితో లోల్లి లేకుండా ఏ డిస్టబెన్స్ లేకుడా ఒకతే ఉంటే మంచిది
ఆ సపరేట్ రూమ్ చేసినం ఆ తూ దని సపరేట్ రూమ్ చేసినాం కానీ చూసుకోలే పోయి
అక్క
సపరేట్ రూమ్ చేసినాము కాని చూసుకోలే పోయి
డైరెక్ట్ ఎంట్రీ ఇత్తది లే
ఉ
సరే ఉంటాను అక్క
ఆ
టెన్ థర్టీ